హలో
హలో
హలో
బాన్నారండి మీరు
బావున్నం అండి, మీరెలా ఉన్నరండి.
ఉమ్ చాలా బావున్నామండి, ఏం దీంటున్నారు మీరు
ఏం లేదండి బోన్ చేశారా.
ఏం చేస్తున్నారు మీరు
ఇప్పుడే భోన్ చేసి బయట వాకింగ్ చేస్సనండి.
ఉమ్, ఏ ఏ ఇప్పుడు కొత్త మూవీ రిలీజ్ అయింది కా ఎల్తే ఎల్లెర మూవీకి
ఆ వెళ్ళానండి.
ఎలా ఉందండి మూవీ
బావుందండి మీరు ఎళ్ళారా
ఎళ్ళాలి అనుకుంటున్నామండి మీరు చెప్ తే మాకు దాన్ని బట్టి మేము వెళ్తాము అండి, ఎలా ఉన్ తో
ఏలండి ఖచ్చితంగా ఖచ్చితంగా చూడాలనుకున్నా మూవీ చాలా బాగున్నా
చాలా బాగుందా దాంట్లో ఏ సీన్ నచ్చింది అండి అండి మీకు ఎవరున్నారు హీరోయిన్స్
విరాం శ్రీలీలా అండి ఉమ్ మ్యూజిక్ బాగుంది
ఆ
అన్నీ బాగున్నాయండి అన్ని బాగున్నాయండి
అయినా మన పవన్ కళ్యాణ్ అంటేనే బాగుం
ఆ హ ఆ హ
చాలా బాగుంటుందండి మూవీ కామెడీ బాగుంటుంది
అవునండి
అ ఇంకా ఆ రోజు ఏమం తిన్నారండి
ఏ ఉంటుందండి
ఉహు ఆ అంటే పండుగ రోజు వెళ్లారా మీరు
అవునండి
మీ పిల్లలతో పాటు వెళ్ళరా మీకెంత మంది అండి పిల్లలు
మాకు ఇద్దరు పిల్లాలండి
హలో బా బాగున్నారండి పిల్లలు
బాగున్నారండి
రండి పిల్లలు
తిన్నారండి పడుకున్నారండి
స్కూల్ కి వెళ్తారండి మీకు
అవునండి స్కూల్కి వెళ్ళాతురుదండి
అవునా ఏం చదువుకుంటున్నారు
ఇంకా చిన్నపిల్లలండి థర్డ్ స్టాండర్డ్ ఫస్ట్ స్టాండడ్
హు బాగా చదువుతారంండి మా పిల్లలు ఎల్కేజీ ఎల్ కేజి పాప ఫస్ట్ ఫస్ట్ స్టాండర్డ్ అబ్బాయి అండి స్కూల్లో బాగా చెప్తారండి పిల్లలకి టీచర్స్
అలానండి ఎజుకేషన్ ఆ
ఎడ్యుకేషన్ బాగుంటాలండి ముందు పిల్లలకి
అవునండి కాకపోతే కొంచెం ప్నెస్ ఉండదండి అవునండి రి విలేజ్
అవునా ఆ మాది విలేజేనండి
అదేనండి స్కూల్ బాగుంటది కానండి కొంచెం నీట్నెస్ ఉండదండి
అవునా మరి మార్చ్ చ్చండి స్కూల్ నీట్నెస్ లేకపోతే పిల్లలకి ఇబ్బంది కద్
అంతే అండి చూడాలండి ఈ సంవత్సరం
అవును అంటే ఆ స్కూల్లో ఏమైనా ఫ్రోగ్రామ్స్ డ్యాన్స్ ఫ్రోగ్రామ్స్ అన్ని ఉంటాయండి
ఇంకా స్కూల్స్ తో పోలిస్తతే కొంచెం తక్కువేనండి పర్లేదండి కొంచెం
ఉనా డ్యాన్స్ బా జేస్తారండి పిల్లలు
హ్ బానే జేస్తారండి ప్పుడు ఇప్పుడే నేర్చుకుంట్నాడ చిన్నపిల్లలు గాదండి
అవునా మీరెల్తారండి డ్యాన్స్ చూటానికి
ఆ వెళ్తామండి ఎవ్రీ ఇయర్ వెళ్తా అండి
ఆ మేము కూడా బా వెళ్తామండి వెళ్ళకపోతే మా పిల్లలు ఏడుస్తారండి
అదే అండి ముందే గోల్ చేస్తారండి రమ్మని
ఆ అక్కడే బోన్ చేసుకునోస్తారా ఇంటికాడే
ఆ అక్కడే చేస్తండి అక్కడే అక్కడే ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు అక్కడే తినేసోస్తం
ఉమ్ బా జేస్తారా ఫుడ్ బా పెడతారండి పిల్లలకి
ఫుడ్ పిల్లలది మనమే రోజు లంచ్ బాక్ క్సూస్ పంపిస్తాం కదండి వాళ్ళ ఇంతటి
అంటే ఆ రోజు డ్యాన్స్ ప్రోగ్రాం అండి ప్రోగ్రాం రోజు అడుగుతున్నా
ఆ రోజండి పద పెడతారండి యావరేజ్
అదే అంతే అండి ఈ స్కూల్ అంటే అంతే మన దగ్గరేమో డబ్బులు లాగుతారు వాళ్ళేమో సరిగి పెట్టరు
అదేంనా డి
హుమ్మ్ హూ గవర్నమెంట్ స్కూల్ల్లో బాగుంటుంది కదండి ఇప్పుడు
ఇప్పుడ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ తో పోలిస్తే అదే బెస్ట్అండి
అదే బెస్ట్
ఉహ
తిన్నారండి మీరు
తిన్నామండి
ఏం వండుకున్నారండి
ఈ రోజండి ఈ రోజు నేనే ఏమి ఉనలేదండి మా రిలేటివ్స్ పప్పుచారు వాళ్ళు ఇచ్చారండి
అవును అవును పేరెంట్స్ మీటింగ్ అలా పెడతారా మీ స్కూల్లో మీ పిల్లల స్కూల్లో అటెండ్ అవుతారాండి మీరు అక్కడ ఏమేమి అడుగుతారండి స్కూల్స్ లో
అదేండి మన పిల్లలు ఇలా చదువుతున్నారు ఇలాగా అని ప్రాబ్స్ చెప్తార అన్నట్
చెప్తారా మీరు ఏమనా అంటే మీరు అడిగి అయితే ఏమై మారుస్తున్నారా స్కూల్లో చేంజ్ అ
మారుస్తామంటారు కాగానీ అది మారదండి
అంతే అండి
అ ఏమంటే మాకు ఇంకా వేరే ఆప్షన్ లేక స్కూల్ ఇంక అందులోనే జాయిన్ చేసానండి
మనకి పల్లెటూర్లో అది ఒక్కటే కదండి ఆప్షను ఒక స్కూలే ఉంటుంది అ
అ స్టాండర్డ్ వచ్చే వరకు అందులో ఉంచి తర్వాత గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తామండి
ఆ మూవీకైనా ఇంకా ఏ మూవీకన్నా వెళ్ళారండి మీరు
రీసెంట్ గా అయితే దానికి వెళ్ళదండి ఇంకా దేనికి వెళ్ళదండి
అహ ఇంకేంటండి విశేషాలు అట్ట అయితే బాగుంది అంటారు
కూడాడ ఒకసారి చూడచ్చు
వెళ్తామండి మేము కూడా
తప్పకుండా వెళ్ళండి
ఆ వెళ్తానండి మీ ఇంటి దగ్గర మొక్కలు అట్ట ఏమన్నా ఉంటాయాండి
ఆ ఉంటాయండి చాలా పెద్ద ఉంది మొక్కలన్నీ పెంచుతారు అవునండి
ఏమేం మొక్కలు పెట్టుకున్నారండి
నేరేడు మొక్కలు సపోట మొక్కలు
హ్మ్
చె మావిడి చెట్లు అన్నీ అండి లేవనే ఏముండదూ కాయగూరలు కూడా మేమే పండించుకుంటాం
హ్మ్ఇంటికాడే దొరుకుతయి మాకు అంతేనండి ఇక్కడ
అదేలేండి
విలేజెస్ బెస్ట్ కదండి
అవునండి
టౌన్ తో పోలిస్తే
అవునండి చాలా బెస్ట్
ఉ మనం అక్కడికి వెళ్తే ఒక్క రోజు కూడా ఉండలేము
ఆ
వాళ్ళకు ఇక్కడ వస్తే వాళ్ళకి ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళకి ఇక్కడే ఇష్టపడుతు తరకాని ఉండలేరు కదా మీరూ ఎక్కడికి వెళ్తారండి మీ అమ్మ వాళ్ళ ఊరేది
మా అమ్మ వాళ్ళ ఊరు అటు ఆంధ్ర అండి ఆ సిటి ఏ అండి
వెళ్తారా మీరు
వెళ్తాం అండి ఇయర్ ఇయర్ ఒకసారి
అమ్మగారు వస్తారా ఇక్కడికి
వస్తారండి వస్తుంటారు వెళ్తుంటారు
మీరెళ్ళి అక్కడికి ఎక్కడికి ఎక్కడికి ఎళ్తారండి అమ్మ వాళ్ళ ఊరు ఎల్
ఇక్కడ అన్ని చోట్ల తిరుగుతన్న
మీరు ఎక్కువగా రీసెంట్ గా ఎళ్ళింది ఏ గుడికి వెళ్ళారండి
గుడికంటే శివ ఇవాలేమండి కొత్తగా క పెట్టారు పెద్ద మహాకాళేశ్వర ఆలయాన్ని చాలా బాగుంటాదండి ఉజ్జాయిని టెంపుల్లా ఉంటుంది అన్నమాట
మేం రావచ్చండి అక్కడికి
తప్పకుండా అండి గోదావరి పుష్కరాలు జరిగినప్పుడు అందరు రావచ్చు
ఆ
ప్రతి రోజే ఎర్లీ మార్నింగ్ ప్రతి రోజే ఎర్లీ మార్నింగ్ ఫోర్ కి భస్మాభిషేకం చేస్తారండి
ఆ
చూడొచ్చు మనం కూడా కూడా
లైవ్ లో చూడొచ్చా
అవునండి ఫోర్కి వెళ్ళామంటే మనం కూడా చూడ చె
అయినా ప్రశాంతంగా ఉంటుంది కదండడి గుడికి వెళ్తే ఏ బాధలు ఉండవు అక్కడ ఉంటే అక్కడ ఉన్నాని సేపు
అ మన కష్టాలన్నీ మర్చిపోవచ్చు
హ ఇంకా ఎక్కడికి తీసుకెళ్తారండి మీ వాళ్ళు
వాళ్ళు టెంపుల్స్ కి ఇంకా బయట స్ షాపింగ్ కి
బాగా ఎంజాయ్ చేస్తారు కదండి అమ్మ వాళ్ళ ఊరిక వెళ్తే హ
మా సిస్టర్ వాళ్ళు ఇంట్లో వన్ వీక్ అండి మా అన్నయ్య వాళ్ళు
సిస్టర్ వాళ్ళు ఇంట్లో ఉంటారా బాబా బో ఉన్నారా సిస్టర్ కి
ఆ ఉన్నారండి
బాయ్ అయితే మీ పిల్లలు వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్త
బాగుంటరడి బాగుంట
అ మనకి కలిసినట్టు ఉంటుంది పిల్లలతో
అవునండి మీరండి మీ ఇంటి మీ వి చేసారండి ఇడి
ఇకేంటండి చెప్పాలి మీరే
మీరు ఎక్కడెక్కడ వెళ్తుంటారు సమ్మర్ హాలిడేస్ కి
హాలిడేస్ లో మా వదిన వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారండి
అదేనండి
అక్కడికి వెళ్తాం ఒక టెన్ డేస్
హైద్రబాద్ ల ఎక్కడెక్కడికి కెళ్తరండి
హలో
హలో హలో
హలో ఇంకెంటండి విశేషాలు టెన్ డేస్ అక్కడే ఉంటామండి మేము సిటీలో హలో హలో టెన్ డేస్ అక్కడే సిట్ టీ లో ఉంటామండి మేము మ వదిన వాల ఊర్లో రోజు ఒక ఒక రోజు ఏమో మూవీకి తీసుకెళ్తారండి
హ్మ్
హ్మ్ నెక్స్ట్ డే నేమో రెస్టారెంట్ కి తీసుకెళ్తారు. అక్కడ బిర్యానీ అం టా అందరు కూర్చుని చాలా హ్యాపీగా ఉంటుందండి. ఆ ఇక్కడే మేము బయట భోజనాలు చేసేసుకుని ఇంటికి వస్తాం. వస్తామండి మళ్ళీ నేమో ఇంకా నెక్స్ట్ చూడనేమో గోల్కొండకిి తీసుకెళ్లారండి
అదేనండి
ఆ అక్కడ అందరు కలిసి పిల్లలు అందరు కలిసి గోల్కొండ ఎక్కే ఉండి పైకి. ఆ అక్కడ మాకంటే మా అత్తగారు ఫాస్ట్ స్ట్ ఎక్కేసారండి ఎంత తొందర్ గేక్కర్ తెల్సా మేమ్ ఎక్కలేకపోయాం. ఉహ్మ్ ఎంత ఫాస్ట్గా ఎక్కారు ఆ రోజు నాకు హెల్త్ బాగోలేక నేను కిందనే ఉండిపోయాను నేను మా ఆయన
అయ్యో
మ్మ్ మా అత్తగారు అసలు ఎంత ఫాస్ట్గా ఎక్కారో మా వదిన వాళ్ళు కూడా ఎక్కలేకపోయారండి.
మనకంటే వాళ్ళే స్ట్రాంగ్ ఉం
అయ్యో చాలా బెస్ టండి మనకంటే అల్లు చాలా బెస్ట్ మనం చేయలేం ఇప్పుడు ప్పుడు ఉండేది అంత
ఉమ్ సర్లేండి మా కాల్ రిస్ ఆ చెప్పండి
ఓకే అండి ఓకే అండి
మా కాల్ రిసీవ్ చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స అండి మీకు
థ్యాంక్ యూ అండి వెల్కమ్ అండి
ఉమ్
లోక్ మార్చెసవా
ఆ అచి ఇతంత సచ్చేస్తు ఆ